హలోన్నా హలో హలో నమస్తే ఆ వినిపిస్తుంది మీ నా వాయసు వినిపిస్తుందా
ఆ వినిపిస్తాందక్క
బాగున్నారా
ఆ బాగున్నామక్క మీరు బాగున్నారా
ఆ బాగున్నాం
ఏం చేస్తున్నారు
ఏం చేయలేదండి మీరేం చెస్
మేమేం చేయలేదు అక్క ఖాళీగానే ఉ
అవునా
హ్ ఆ తిన్నాంమక్క మార్నింగ్
మార్నింగ్ తిన్నా ఉహ్ ఇప్పుడు ఇంకా లేదు మీరు ఇంకా మేము తినలేదు మార్నింగ్ తిన్నాము ఏం తిన్నారు మా హ్
మేం చపాతీ ను బీట్రూట్ అక్క
హ్ మే మేము దోశ చట్నీ
అవునా
హ్ హ్ ఏక్కడికి ఏళ్ళలేదా
లేదు లేదక్క మీరు
లేదక్క ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా ఎక్కడికి ఏళ్ళలేదా
ఆ మొన్న ఒక వారం ముందు పోయింటిమీ అక్క అమ్మ వాళ్ళ ఊరికి
అవునా
ఆ ఒక రెండు రోజులే ఇంగా రెండు రోజులు నుండి ఇంకా మూడో రోజులు వచ్చేసినాం అక్క
మెమొరీస్ ముందుగా తిరుపతికి వెళ్ళింటుమీ అవునా అవునా హా టూ వీక్స్ బ్యాక్ అట్లా వెళ్లినం
ఆహా ఫుల్ రాష్ ఉండిందా
చనా ఉన్నారు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా చనా మంది ఉన్నారు.
ఆహా ఏమిట్లో పోయినార అక్క మీరు
మేము వచ్చేసి ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ దగ్గరకి వెళ్ళి మా ఇంటి దగ్గర నుంచి మేము రైల్వే స్టేషన్ లోకి వెళ్ళి రైల్ ఎక్కుతాము దాంట్లో పోతాం డైరెక్ట్ తిరుపతులో తిరూగుతాది తర్వాత వచ్చేసి కింద రైల్వే స్టేషన్ బయ వెంటనే మనకి బస్సెస్ దొరుకుతాయన్నమాట పైన తిరుమలకి పోఏకి అవును అక్కడ ఇంకా పోతే ఆ బస్సెస్ ఎక్కితే ఇంకా పైకి పోతాం
ఇక్కడ నుంచి మీకు డ్రాయింగ్ లో అక్కడికి ఎంత జర్నీ అస్తా ఎంతసేపు పడుతది.
సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ అట్లా పడుతది
ఆహా ఎప్పుడు పోయినా
ఆ ట్రైన్ కే వెళ్తాం ట్రైన్ కి ఇదైతే బాగా కన్ఫర్ట్ ఉంటుంది బాగా ట్రైన్ కి అయితే అన్ని వాష్రూమ్స్ అన్ని బాగుంటాయి ఇంకా ఆ మనం పడుకున్నేకి కూడా స్లీపర్ బుక్ చేసుకుంటే మనం మా కంఫర్ట్ గా ఏళ్ళిపోవచ్చు అవును హ్ ఉహ్ మీరు ఎక్కడికి పోలేదా రీసెంట్గా
మేమైతే మేము రీసెంట్ గా ఏం పోలేదు ఒక్క
నేను మేను ఎప్పుడు పోయినా కూడా తిరుపతికి వెళ్ళారు ఏమంటే నేను కార్ లో వెళ్దాను అవునా
ఎప్పుడు ఇంకా ట్రైన్ కయితే వెళ్ళలేదు ఈసారి వెల్దాం అనుకున్నాం అక్క మేము కూడా
అవుననులేండి మేం బానే ఉంటుందా ఆ ట్రైన్ లో బాగుంటుంది అన్నటైమ్స్ ఆ నైట్ టైమ్స్ ఎక్కుతాము మేము మార్నింగ్ దిగుతాము అనమాట
ఆ
అట్లా అందుకు మాకి కంఫర్ట్ గా ఉంటుంది బాగా అంటే మనకి జర్నీ చేసినట్టు కూడా అనిపియదు
ఆ
ఉమ్ నైటైతే లేద ఒక అమ్మయిను మా ఆయన నాకిద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు
అవునా
ఉమ్ అవు
ఉహ్ అంటే పెద్ద కుటుంబం ఉంటే బెటర్ అనిపిస్తుందా ఇట్ల చిన్న కుటుంబం అయితే మేలా
పెద్ద కుటుంబంలో మే అందరు కలిసి ఉంటారు అన్ని కొంచెం ఖర్చులు ఎక్కువ ఉంటాయి అ అందులోను పెద్ద కుటుంబంలో అయితే అందరు పని చేస్తారు దానికి తగ్గట్టుగా దాని కి బాగుంటుంది ఆ ఖర్చులు అట్లే ఉం ఉంటాయి చిన్న కుటుంబంలో గుడా అంతే అక్క నేనైతే రెండిటికి ప్రిఫరెన్స్ ఇస్తాను మీరేమనుకుంటున్నారు అప్పుడే మేమేం లేదక్క మాది కూడా ఇకా ఇద్దరముంటాము బాబు ఉంటాడు అవున్లే అంటే చూసింటాం కదా ఇప్పుడు ఇంటి పక్కన వాళ్ళు అట్లా ఉంటారు కదా అట్లా నేను అడుగుతున్నా ఆ చూసాము మా అమ్మ వాళ్ ళ్లది కంబైన్డ్ ఫ్యామిలీనె అమ్మ వాళ్ళు అంత కలిసే ఉండ్రి ఇప్పుడు మేము అయి తే మేము సపరేట్ ఉన్నాము అ మా ఆయన ఉద్యోగం కోసం మేము ఇక్కడున్నాం మా అత్తమ్మ వాళ్ళు వేరే చోటున్నారు
ఆహా
అట్లా ఉం పనులు అక్కడ బాగు నేసి అక్కడ ఉంటారు అక్క మధ్యాహ్నానికి ఇప్పుడు ఎగ్ ఫ్రై అన్నం చేయాల
ఎగ్ ఫ్రై అంటే బాయిల్డ్ ఎగ్గాక్క
బాయిల్డ్ ఎగ్స్ చేసి మాములుగా మామూలుగా ఎగ్స్ అన్నీ బాయిల్ చేసి తర్వాత అచ్చేసి ఎరగడ్డ పచ్చిమిర్చి ఆనియన్స్ అన్ని బా మిక్సీలకి పట్టేసి అక్క ఇంకా మ్ ఆ గ్రేవీ టైప్ లో బాగుంటుంది అంత తిక్కుగా కాకపోనా అ లైట్గా కాకపోనాగా మీన్ మీన్యం మీడియంగా ఉండేది అట్లా చేస్త
ఆ
ఉహూ అట్లక్క గుడ్డు కి అతుక్కుంటుంది మళ్ళీ తర్వాత మనము ఇంకా ఎగ్స్ కొంచెం నూనెలో ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేస్తే టేస్ట్ బాగుం
అంటే దాంట్లోకి ఇది చిల్లీ పౌడర్ ఎయ్యరా అక్క
ఆ ఎస్తాం అక్క కర్రీలో చేసేటప్పుడు ఎస్తాం ఆ లేద ఆహ లేదు మనం కర్రీలో కూడా వే సుకోవచ్చు మనం తరువాత పెట్టుకొని వేసుకోవచ్చు కర్రీలో కూడా బాగుం
ఆ
ఉమ్ ఆ వర్షం పడింది అక్క చనా వచ్చింది ఆ బాగా వచ్చింది ఉరుములు మెరుపులు బాగా వచ్చింది హా త్రీ డేస్ నుంచి పడతాది అక్ కమోస ఇదైతే
అవునా మాకేకూడా బాగానే పడింది ఇటు సైడ్ కూడా అవునా అక్క మదల క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయి ఉంటుంది కదా హా మళ్ళీ ఎండ వచ్చిందా హా మా సైడు అంతే మాక్ నైట్ మార్నింగ్ వర ం వర్షం లేదు గాని నైట్ వరకు పడింది మార్నింగ్ అంతా ఏం లేద
అవునా
ఉమ్ ఆ చేసు మ కా చేసినాం నువ్వుల ఆ నువ్వులు పట్టి ఇది చేసినాను
తింటా
తర్వాత ఆ తింటారు అక్క తెల్లనువులేస్ చేస్తాము ఆ తింటారు బాగా తింటారు
ఆహ అ ఒక్కటేనా అక్క
ఆ ఒక్కటే ఎక్కువ స్వీట్ తర్వాత వచ్చేసి ఇంకా ఇంక ఇవే మామూలుగా చిప్స్ గాని అట్లా ఏమన్నా తింటుంటారు
ఆలూ చిప్స్ ఆ అక్క
ఆ ఆలు చిప్స్ చేస్తాను అవి తింటారు ఆ పొటాటోస్ వేరు ఉంటాయి అక్క మనకి ఆ పొటాటోస్ వేరే ఉంటాయి ఆ చిప్స్ వేరే ఉంటాయి చిప్స్ కాదు పొటాటోసే వేరే ఉంటాయి ఆ చిప్స్ పొటాటోస్ అని సపరేట్ దొరుకుత అాయి మనం వంటలలో వాడేట పొటాటోస్ వేరు ఇవి వేరక్క ఉమ్ అవును ఆ మేత్ మెత్తగా వస్తాయి అవును కాకపోతే మనం ఇవి వాడకూడదు ఇవి సరిగ్గా రావు హు పొటాటో చిప్స్ మనకు సపరేట్ పొటాటోస్ దొరు కుతాయనమాట మార్కెట్ లో ఆ పైనంతా పొట్టు పొట్ ట్టుగుంటాయి అవి అయితేనే మనకి బాగొస్తాయ్ ఊ ఊ అవయితే బాగొస్తాయ్
ఆ
మీరు మీ బాబు కేం చేసి పెట్టలేదా
మా బాబు చిప్స్ఆ పెద్తినేది మేమేమంటే ఇంట్లో నాకు రాదని బేక్ కరి నుంచి తెచ్చుకుంటాం చిప్స్ ఒకటి
అవునవునులే ఊహు హు లేద్ అవునవునులే అండి ఊ హు
అంతే ఏం
హ్మ్ తిన్నాడక్క హూ అవున్లెండి మా అమ్మ కూడా నువ్వు చేకుంటే పెప్పించింది
చోరి పోయినప్పుడు
హ్మ్
తినడు బాబు ఏం మేమే తినేదున్నద్
అవున్లేండి అవునండి తను ఇట్లాంటివయితే తింటాడు హ్మ్ అంటే స్కూల్కెళ్తాడ మీ బాబు లేదా ఇంకా లేదక్క ఇంకా జాయిన్ చేయల ఊహు అవున్లే
ఇయర్ సేవింగ్ అన్నేగా
హ్మ్ అవున్లే చూడాలా పిల్లలు వెళ్తారా ఆ మా పిల్లలు వెళ్తారక్క ఎప్పుడు ఆహా లేదు లేదు బాగెళ్తారు
అవునా కొంతమంది మా బాబు అయితే స్కూల్ కెళ్తావా అని అడిగితే రేప్ పోతా రేప్ పోతా అని మాట దాటేస్తాడన్ మాట పోతానని చెప్పడు ఖచ్చి
అవునా మ పిల్లలు పర్లేదక్క అంటే ఫస్ట్ టైమ్ వేస్తన్నారు కద్ అదే మీరు కొంచెం అలవాటు కావాల్నంటే టైం పడతది
అంటే ఇంతకు ముందు అంగన్వాడి పంపిస్తుండు మాకు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ పోయినాడు
అన్నం వండ్లేదండి ఇంకా మళ్ళీ ఇప్పుడు స్కూల్ పంపించపోతే మళ్ళీ సార్ ఎక్కువైతది అవునవున్లెండి ఆ అందుకే ఈసారి పంపిద్దాం అనీ ఊహు అవున్లేండి మీరు షాపింగ్స్ అట్లేం చెయ్యారా డ్రెస్సెస్ గానీ
ఇప్పుడు బాబు బర్డేక్ చేస్తాము
ఆహా మీ బాబు బర్త్డే జూన్ లోనా
ఆ జూన్లో అక్క
అవునా ఈ మంతే ఒక టెన్ డేస్ అవునంలేండి
ఇంకా చేయాలక్కా ఫంక్షన్ ఉంది రిపెప్పు రే
ఊహు రేప్ కాదు మర్నాడు
ఇంకా అమ్మ వాళ్ళ ఊరికెళ్తాము ఒక టూ డేస్ ఉండోస్తాము ఆ తర్వాత వచ్చిన్ తర్వాత వెళ్తా
అందరు ఎల్తా ఉంటారు ఊహు
మీ పిల్లలకి యూనిఫాం ఉందా అక్క
ఆ యూనిఫార్మ్స్ ఏ అక్క వీళ్లకి యూనిఫార్మ్స్ మేల్ లోచానా సివిలో అయితే మామూలుగా సాటర్డే సాటర్డే ఏసీ పంపిస్తాం మమ్మల్నా మీ మమ్మే బెటర్ అక్క కలర్ అందులో ఇంకా రోజుకి ఒక్కటి వే లనా అదే యూనిఫామ్ అయితే కంటిన్యూగావే వేసి పంపియ్యొచ్చు అనేసి
అవునా మ్మ్
హ్మ్ ఇంకా అక్క మీరు మధ్యాహ్నంకి చేసినారా లంచ్
మేమాక్క ఇప్పుడు చేయాల రైసు ఇది టమాటా రైస్ కలుపుదాం అనుకున్నాను అక్క రైస్ ఏం చేసిన అను
మ్మ్ హ్మ్
టమాటా రైస్ ఒకటె అది గుజ్జు ఒకటే కలపాలక్క నైట్ వర్షం పడింది
పడింది కదా మ్మ్ హ్మ్ కరెంట్ లేదు తీసేసినారు
వేటర్ కరెంట్ ఒక్కటే ఉంది
అంటే మొత్తం అన్ని పడిపోయినాయా చెట్లు అనేసి
మీకు అట్లనే పడిందా
ఆ పడింది బట్ మాకైతే కరెంట్ అయితే ఉందక్క మా ఏం పోలేదు ఆ మాకి ఇంకా వర్షం పడేన అయిపోయే వరకు ఉండదు కరెంట్
మళ్ళీ వదిన్నారు ఇప్పుడు
ఆ అవునా లెండి మ్మ్ హ్మ్
ఇప్పుడు కూడా లేదు ఇక్కడ కరెంట్ మాకు
నాకి వర్షం పడే వరకు ఉండదు వర్షం ఆగిపోయిన తర్వాత ఇంకా వస్తది మాకి బానే ఉంటది ఆ అవును మీరు హౌస్ వైఫేనా
ఆ ఇంటి దగ్గర అక్క బాబుని చూసుకుంటా ఇంకా ఇంటి దగ్గరే ఇంట్లో పని అంతా ఇదే ఇంకా
అవునవునులేండి ఆ మేమంతే అక్క ఇంటి దగ్గరే ఉం ఆహా లేదా క్క ఏం చేయం మీరు